హలో
హలో
ఆ చెప్పు
హ్మ్ ఏంచేస్తున్నావ్ భోజనం చేసావా
ఆ చేశాను మార్నింగ్ టిఫిన్ చేసా బోండా మీరు తిన్నారా
రోజు బొండనేతింట్రా
ఆ ఆ రోజు బొండనే మాకు ఆల్మోస్ట్ బొండనే ఉంటాయి వారని రెండు సార్లు బొండనే ఉంటాయి వారానికి రెండు సార్లు ఇడ్లీ ఉంటది
మంచిద్ ఎంజాయ్ చేయండి ఇంకా మరి బట్టలేమనా ఉతుకునేటియిన్నాయా
ఆ బట్టలు అంతే ఏం లేవు మొన్ననే వాషింగ్ మిషన్లో ఎస్స్న నేను ఉతుక్కొను వాషింగ్ మిషిన్ తెత
హ్మ్ అంతేలేండి ఫీజు కట్నపుడు వేసుకోవాలి గాని
అంతే కదా మరి మాకు సపరేట్ అట్లా ఏమి ఉండదు అన్న ఇక మొత్తం కలిపే కాబట్టి వాడుకుంటే అయిపోతాయి కదా
అంతే వాడుకోల్స మరి వాషింగ్ మిషిన్లకి ఏం వాడతావ్ లిక్విడ్ అ సర్ఫా
ఇతే తిడ్తారు ఇక్కడ
హ్మ్ లిక్విడ్ అంటే మరి ఏది వాడతావ్ లిక్విడ్
ఏరియల్
ఏరియాల్ అంటే ఎట్లా
ఆ లేదు ప్యాకెట్ పది రూపాయల్ద్ ఉంటైగా
అదే వాడతావా
ఆ డబ్బా కొన్న ఆ అంటే వారం మొత్తం బట్టలు ఉంటాయి కాబట్టి ఒకటేంత ఆ
మక్కాదా
బాగైత కాదు వారమే ఫుల్లు బట్టలు ఉంటాయి
మరి వాషింగ్ మిషిన్ లో అన్ని బట్టలు ఒక్కసారి ఉతికినా కూడా అవి క్లీన్ కావ్గా
అలా సగం ఇలా సగం
రెండు వాష్ రెండు వాషింగ్ మిషిన్లు ఉంటే రెండింటిలో లేతర
ఆ
తెమన్నారు
ఏమన్నాడు ఎవర్ది లేకపోతే తే ఏమన్నారు ఎవరియానా ఉన్నప్పుడు అయితే రెండు నువ్వే వాడుకుంటావ అంటారు
మారంటారు కదా
నార్మల్గ నేను ఎక్కువ మంది సండే కాలి ఉంటామని సండే పెట్టుకుంటారు నేను అట్లా కాకుండా ఆ ఐతే ఫ్రైడే గాని ట్యూస్డే గానీ అట్లా ఎత్తా అది కూడా నైట్ ఎస్తా
సండే అంటే మీ సైడ్ సండే గిండేలు ఏమి ఉండయి కదా యాస్పిరెంట్సే కదా
ఆస్పిరంట్స్ అయినా కూడా కొందరు అట్లునే ఉంటారు
ఆ సండే అంటే బ్రేక్ తీసుకుంటరా ఆస్పిరంట్స్ కూడా
ఏమో మరి అంటే బట్టలకి సండే అని పెట్టుకుంటారేమో తెలియదళ్ళు నార్మల్గా క్యూ ఉంటది
జనరల్ గా జాబ్ చేసేటోళ్ళు ఉంటారంటానేమో వాళ్ళకి సండే రోజు ఖాళీ ఉంటది కాబట్టి వస్తారు
అంతే అంతేగాని ఏమో మరి ఈళ్ళు ఇగ స్కూల్లు స్కూల్లో లెక్కనే సండే అంటే హాలిడే అన్నట్టుగా తీసుకుంటరు
నేను కూడా సండే అంత ముందు వాషింగ్ మిషన్ వా రోడ్ నుంచి అండే ఏయకపోయేదాన్ని
అందరి ఉంటాయి అని నేను ఎత్తే నైట్ ఎత్తే ఆరేసుకోండి నైట్ మళ్ళీ తెల్లారి లేసి ఆరేసుకుంటాం
ఉ తెల్లారి ఆరెసుకుంటా
ఆ అంతే మళ్ళ నైట్ వర్షం బడితే
అలాంటప్పుడు పొద్దున్న లేచి వెయ్యాలి బట్టలు
పొద్దున్న కూడా కొంత కొంతమంది ఉంటాయి అందుకే
మీ హాస్టల్లో పొద్దున లేత్తార అంటే నాగైతే నమ్మబుద్ధి అయితలే
లేదు తారు కొందరు
ఆ లేసి వాషింగ్ మిషిన్ లో కూడా ఎత్తారు బట్టలు ఇంకా లేస కూడా కొంటే
వేసుకుంటారు ఫుల్ మంది వేసుకుంటారు అప్పుడప్పుడయితే పొద్దున్న ఖాళీ ఉండదు రోజ పొద్దున నా ఏమో అదేందో కాని నా దగ్గర నేం పట్టుకొని పోయిన రోజులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఆ రోజు అయితే
పొద్దున శిక్షకులు ఇవ్వాలి శిక్షకు అయితే ఎవ్వరు లేవ్వరు
లేే లే ఇ తర్మా అస్ అలా సిక్
నువ్వులే ఫస్ట్ ఆఫ ఆల్ సిక్స్కు అదే నువ్వు మనం పోయి ఎయ్యలంట ఫస్ మన లేవాలా కదా
అదే కదా మరి సిక్స్కే ఆడే ఎవరు క్క వేస్తుంటారు వాళ్ళ ముందే గంటలు గంటలు పెట్టుకుంటారు
ఉ
నేను అట్ల పెట్టుకోను అందుకంటే ఇరవై ఎనిమిది నిమిష
అంటే అది ఆటోమేటిక్ సెట్ చేసి ఉండదా
అంటే ఆ ఆటోమేటిక్ కూడా ఉంటది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు
ఉ నేనైతే ఏం చేంజ్ చేసుకోకపోయేదాన్ని అదేంత తోట గంతే ఇరు అ ఇగ అనవసరమైన వాటికి చెప్పు
ఏ అంటే మరీ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఎక్కువ టైం పెట్టుకుంటా
ఆ
లేదంటే అదే ట్వంటీ ఎయిట్ మినిట్స్ అదొ ఒకటి ఉంటది అది ఆన్ చేసుకుంటా
ఆ మరి బట్టలు వాషింగ్ మిషిన్ లేసి ఏంజ్ అవుతా తర్వాత
ఎ స్నానానికి వత్తం స్నానం చెత్తం పోతాం ఒక నైట్ వచ్చినవనుకో అంద్ల ఎషి అచ్చి పండుకుండుడే
పండుకుండేనా
ఆ యేసుడే నేను పదకొండున్నరకు ఆ టైమ్ లేత్తా
ఉ
నేసిన పదకొండునరకు ఎష్న అది ఎప్పుడైనా గాని పండుకున్న
గంతరేటు ఎయనిత్తరా
ఆ ఆన్ లోనే ఉంటది మా వాషిప్ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా
వాష్రూమ్ పక్కకు ఉంటదా వాష్రూమ్ పక్కకే ఉంటదా
ఆహా ఆన్లోనే ఉంటది వాషింగ్ మిషిన్ ఎప్పుడైనా అంటాన్నా
అహ మాకు అట్లెం ఉండదు టైమింగ్స్ ఉంటాయి టెన్ తర్వాత ఎయ్యొద్దు టెన్ వరకే టైమింగ్
మాకేంటిదంటే మా హాస్టల్ క్లోజ్ చేస్తే లెవెన్కి అట్ల ఎత్తరు కదా ఇగ అందరు అప్పుడే వత్తారు కాబట్టి ఎప్పుడు ఏసుకున్నా ఏమనరు
ఆహా మా నేను ఎప్పుడు అని అయితే పొద్దున్నె పొద్దున్న లే సిక్స్ కయితే ఎవరు ఉండరు ఆ టైమ్ కయితే అని పొద్దు పొద్దునేత్త
నేను ఒక రెండు మూడు సార్లు లేసిన ఆ రోజు ఎవరియో ఒకరి ఉండే ఇదంతా లేచి అడ అయిపోయే వరకు అంటే అది జూసే సరికి మళ్ళీ ఎట్లనో అనిపిస్తది అయ్యో వచ్చి వేస్ట్ గా పట్టుకొని వచ్చినమే అని
ఆ
అందుకనిగా నైట్ ఎత్తాన్న ఒక మూడు సార్లు నైటె ఏసిన
ఉహు ఎప్పుడైతే ఏంది కానీ కని నైట్ వేసిన మళ్ళీ పొద్దుగాలు ఆరెయాలంటే ఎం అనిపిద
ఏం అనిపిత్తది ఏం అనిపిదు నాకైతే ఏం అనిపిదు అదే బెటర్ అనిపిత్తది ఇంక ఆరుపోతయి తొందర
పొద్దున్న ఏసిన్న అంటే పొద్దున్న ఆరైతే మధ్యాహ్నం తినడానికి వత్త తినడానికి వచ్చినప్పుడు తీసుకుంటాం బట్టలు ఆరెసినప్పుడు
ఆ అంటే ఇగ నేను నైట్ ఏసి అట్లనే వదిలేత్త కదా మార్నింగ్ ఆరేసుకుంటే నేను కూడా అంతే మధ్యానం తినడానికి అచ్చినప్పుడు తీసి బెడ్ మీద పడేసి పోతా మళ్ళా వచ్చిన తర్వాత మడత పెట్టుకుంటా
మాప్పుడే మరత పెట్టుకోవచ్చు మళ్ళ బెడ్ మీద పడేసిపోవుడెందుకు ఎప్పుడైనా దానికి టైం వేస్ట్ కదా
టైం వేస్టే గాని ఏమో అప్పుడే తీసుకచ్చి పెట్ట బుద్ధి కాదు
మధ్యానం ఎట్లో తిన్న వెంటనే నిద్ర వత్తాది అదే కొంచెం పని చేసుకుంటే అయిపోతది కదా
అప్పుడప్పుడు తీయ మొన్న జెప్పిన కదా అప్పుడు స్టడీ హాల్ నుంచి అచ్చి తీసుకున్న వర్షం వచ్చేలా ఉందని అరే మార్నింగ్ ఆరేసి ఇప్పుడు సాయంత్రం ఆరు ఇంటికి వేసుకుంది.
ఆహా
హ మీ గా అప్పుడ ఎంత క్వార్టర్ టు సెవెన్ ఏమ అయినప్పుడు తీసుకున్నానా అప్పుడు మడితే పెట్టుకున్నా ఇ ఏడున్నరకి ఫుడ్ వచ్చిన తర్వాత తిని స్టడయాలి వయి
నేయితే ఎప్పుడ తప్పుడుగా నాక అసలు పశుాల అట్లా పెండింగ్ లా పడే బుద్ధి ఎట్లా తీసిన ఆడ వడేసిన తా మడత పెడితే అయిపోతే మళ్ళీ వచ్చే వరకు బెడ్ అంగడ అంగడ ఉండు ఎందుకు అనిపిత్తది.
ఏమో ఇగ నై అంటే నాకి ఇ నైట్ మడత పెట్టుకుండా అలవాటు అయిపోయింది.
ఉ మీ అంటే అట్లనే ఎత్తదో నేను కూడా అట్లా అలవాటు అయినట్టున్నా.
బట్టల కూడా ఆమెతో చేపించకు
మరి అంతా ఉంటది. నాక నా విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్ అట్లనే ఉంటాది.
లే లెద్ ఏమొ నాకా అవిట్ని పైన టెర్రస్ నుంచి తీసుకొచ్చి నడుచుకుంటా, మోసుకుంటూ వచ్చేసరికి ఎట్ అనిపిస్తుంది మళ్ళీ అవి మడత నన్ మలో ప్చ్
అంతే కాని అట్లానే అనిపిత్తది కానీ మీ ఆంటే ఇట్ట చెప్తదేమో అని ఎందుకు సమ్మె తర్వాత మతే పెట్టుకోని అన అంటదమని
అంతలేదు
అంటే ఏ విషయాల్లో ఇన్వాల్ గా మరి
ఏ ఏమొ నాకైతే ఎప్పుడు చెప్పదు
ఆ అంటే ఏ నా నాలాంటిది ఉంటే అయిపోవు అలాంటిళ్ళ లేక నడుతంది
అవునవును ఇంగ
అవునా నా పక్కన ఓకామె వచ్చి కూసోని వచ్చడటే నేను ఆ ముఖం కూడా ఇడవకుండా ఆ ఆ అనే అని తెప్పంగా కబిన్ కాల వేషంది.
దే లేగలేదా
ఆ అమె మాట్లాటాం లో వాళ్ళమో అచ్చే సోది పెట్టేది ఆ బయట అక్కడ ఎక్కన హాస్పిటల్ కడ హాస్పిటల్ కడ బాగు మంది ఎడతారు. వాదేమయినా కానీ నేను స్టడి అవర్ లో ఉన్నా నాకు ఆస్పోటల్ కడ ఏవ ఎడుత్తరా గదా తెలుసా ఏ అప్పుడు అర్థంమయింది సోజ ముఖం అని
కొందరు గంటలు లేరుతనే ఉంటారు ఎక్కడ ఎక్కడ అంటలో చెట్లలు పటుకా చేస్తారు
ఆ నేను ఇక్కడరు ఎడతారు ఏమైందంటే నేను ఎక్కడ స్టడీ అలనా అన్నా స్టడీ అల కావచ్చు అనుకోని కాజగా అక్కడ హాస్పిటల్ కడా అంటుంది ఏయ అమ్మా అనుకున్నా అంటే సోదీ మొహల్ ఎట్లు ఉంటారు అనేది ఆమెను చూసినాక ఆ ఇట్లు ఉంటారు ఇట్లా గుర్తుపట్టారుచ్చ వాయును
స స
ఇగ రెండు మూడు రోజులు మాట్లాడకపోయె సరికి కతం ఖాళ చేసింది. అ
ఆటల్ నిటల్ గెల్కొంట న ఉంట్ర
ఆ ఏంటీ అర్ధం కాలే
అటు సైడ్ వొళ్లని ఇటు సైడ్ వొళ్లని ఏదోకటి అడుకుంటనే ఉంటేనే ఏమోంట
ఆ గంతే కదా ఆలు ముచ్చడి పెట్టు కూడా ఇంట్రెస్ట్ ఉంటుది అన్నట్టు
అవును
ఒక అంకుల్ ఉంటాడు అంకుల్ ఆంటి దగ్గర వచ్చి ఎట్లా మాట్లాడతాడు అంటే అల్లిలాని నరికేశారు ఆన్ చంపేసిర్రు పోలీసు లో కేసు అయింది పోలీసులు వదిలేమాంటార్రు అంటారు అలా సీరియస్ గా అంటే వినిపియదు ఆలు మాట్లాడ ఉంటది లెక్షరు ప్రతి రోజు అట్లుంటాయి అంతా సీరియస్ ఇప్పుడు కేస్ అయింది లాయర్ దొ లేదు ఎట్లనేమో ఇవాళ ఒక్క రోజేనా టార్చర్ అన్నట్టు మాట్లాడతాడు
సరే అయితే మరి ఉంటాను
సరే బాయ్
ఉ